హ ల్
వినబడట్లేదా అండి హలో ఆ మాకినబడుతుండి ఆ వినబడుతుం సిగ్నల్ లేదాం మీదగ్గరా
ఆ కరెంట్ గుడా పోయిందండి అసలు కరెంట్ లేదు వా వర్షం ఒచ్చి క్లైమేట్ మొత్తం చంజ్ వర్షం పోయింది కరెంట్ పోయింది అనమా వీళ్ళు జనరేట్ ఎసి ఛార్జింగ్ పెట్టుకోడి అని ఇంక మేమ్ పెట్టుకున్నం రెండు గం టలు కరెంట్ పోయింది ఇప్పుడు ఫ్యాన్ ఎలా వండుకోవాలో ఎమో
అంటే జనరేటర్ ఉంది అన్నారు గదా అండీ
అంటే టూ హార్సే ఐపోతుందింగా ఎయర్ అనమాట డ ఆ ఎం దష్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అంతే
ఓ అమ్మ తర్వాత మళ్ళీ బందు పెట్టుకుంటారా వాళ్ళు
ఔనండి
మాగ దగ్గర కరెంట్ ఏమ్ పోలేదండి అసలు ఇక్కడ మొత్ ఐనా మీ సైడ్ మస్తు ఘోరం గురుముతుందండి
ఔనండి ఇట్ సైడ్ ఫుల్ వర్షం ఓస్సుంది ఉరుములు మెరుపులు చాలా ఒస్తున్నాయిండి
అదే ఇక్కనుంచి చూస్తున్నా గాదా అట్ సైడే మెరుస్తుంది మొత్తం మాకెళ్ళి ఏం లేదు చుక్కలు చుక్కలగాడికో క్క చుక్క పడిపోతుంది
ఆ అవునా అండి మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందండి
అంటే చాలా మంచి చల్ల చల్లగా ఉంది గాని మెరుస్తుంది బాగా భయమైతుంది కానీ వర్షం ఏమ్ రాలేదు అంతగా
అవునా
ఉ ఇందాకనే మా ఫ్రెండ్ కి ఫోన్ జెసి సానండి తనకి మాట్లాడిన కొద్దిసేపు
అవునా ఏమంటుంది తను
ఏమన్లేదు అంటే వాళ్ళ భార్య చికెన్ కూర వొండిందంట తిన్నారంటండి వాళ్ళు అవునండి వాళ్ళు ఢిల్లీలో ఉంటారంట అండి వాళ్ళకి ఢిల్లీలో పదిహేను ఎ ఎకరాల పొలం ఉందంట చెప్పాడు ఇగ అవునండి అందుకే మేము చాల నవ్వుకున్నామండి ఇగ మేము
ఆహా బానే సాగుతుం నండే మీరు
అదే గదా అసలు నేను ఫోన్ చేసానండి మాట్లాడిన్నాం అయితే ఏం చేస్తున్నారు అంటే వండుకున్నారా ఇట్లా అని అడిగిన అంటే వండుకున్నాం అని చెప్ ప్పిండు అనమాట ఏం కూర అంటే చికెన్ అంటే నువ మీరే వండార అంటే అ లేదు దు మా భార్య వండిందని చెప్పాడండి ఒకేసారి అమ్మా ఏంది నాకు చెప్పలేదండి పెళ్ళికి గూడ పిలువలేదు నన్ను పెళ్ళికి పిలువకుండా పెళ్లి చేసేసుకున్నాడు
అవునా అండి
అవునండి మరి అట్ల పిలువాలె గదండి స్నేహి తురాల్లని
పిలవాలి దారుణం ఇది మీరు మాట్లాడకండి అతని తోని
మాట్లాడొద్దండి ఇంగ ఇంకొక మూడు కాల్స్ మాట్లాడి ఇంగ మాట్లాడనండి ఇగ తనతో
బ్రెయిన్ ఉందా అండి మీకు
పిలవకుండ అంటే పిలవకుండ చేసేసుకున్నాడు గానీ
ఉ
ఏం చేద్దాం ఇగ అంటే ఢిల్లీ గదా ఇగ పోలేము అనుకున్నాడం ట
అవునా అది గూడ కరెక్టే లేండి
అదే అన్నాడు ఇంగ మీరు ఇందాక ఏమొస్తారు లే మళ్ళీ మేమె అక్కడికి వచ్చినప్పుడు వస్తామని చెప్పాడు ఒకసారి
అవునా తిన్నరా అండి మరి ఇంతకి
ఆ తిన్నామండి ఈ రోజు బీరకాయ బాలేదండి ఇంగో అ దాన్ని ఏమంటారు పెరుగు పచ్చడి చేసిండు
అవున బాగుంటుందండి పెరుగుపచ్చడి
ఉ దాంతోటే దిన్నా ఇంగ ఈ రోజు కానీ దాంతో కూడ ఎక్కువ తిన్లే ఆ లో ఇనబడట్లేద
ఆ వినబడుతుంది అండి అవునండి మా ఫెండు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ పెళ్లి చూపుల క్యాసెట్స్ ఉన్నాయి అండి మా దగ్గర చూడాలి అవి పెట్టుకొని చాల మెమోరీస్ కదండి అవి
లు ఉన్నాయా
ఆ క్యాసెట్లు ఉన్నాయండి ఆ పెళ్లి రోజీ గృహ ప్రవేశమ్లు ఉన్నాయట అలాగే మ్యాచ్యడ్ ఫంక్షన్ కూడా మెచ్యూర్ ఫంక్షని కూడ ఉన్నాయట చూడాలి
అవునా ఎప్పుడిప్పుడు చూస్తారండి నై ఈ సాయంత్రం చూసే పడుకుంటారా ఇగా
ఆ ఇంకా ఫన్ ఉంటది కదా అండి మంచిగా ఎంజాయ్ చూడొచ్చు మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవచ్చు మంచిగా ఉంటాయి ఆ క్యాసెట్ చూసుకుంటూ మంచిగా పడుకుంటాము ముచ్చట్లు చెప్పుకుంటూ ఇలా పడుకుంటామండి మా ఫ్రెండ్ నేను రోజు
అంటే చదవండి మరి ఎప్పుడు చదువుకుంటారండి మరి మీరు డు
మధ్యాహ్నం ఇంక పొద్దుగాలా చదువుకుంటాము
లేదండి మీరు లే లేసేదె మీరు పదింటికి అట్లా లేస్తారు అప్పుడు లేసి బ్రెష్ జేసి మళ్ళీ అంటే మళ్ళీ అది ఇది ఉంటది కదా మనకి పొద్దుగాళ లేవగనే పనులు అవి చేసేసుకొని ఎప్పుడు చదువుతారండి ఇగ కొద్దిసేపు ముచ్చట్లు
తప్పని పరిస్థితులు చదవాల్సిందే తప్పకుండాలే లేకపోతే డుమ్మా ఇంకా ఎగ్జామ్స్ వస్తే మనం ఏం చేయలేమండి
రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నారండి ఇప్పుడు మరి
నేను రెండు గంటలన్నా కరెక్ట్ చదవాలనుకుంటా కానీ చదవలేను ఎందుకో తెలియదండి అసలకి
చదవండి కొంచెం అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదవండి మంచిగా మా రూమ్ లోకి అమ్మాయి మా రూమ్ మా గదిలో ఒక అమ్మాయి ఉంటదండి ఆ అమ్మాయి అయితే వాళ్ళ స్నేహితురాళ్ళకి అందరికి చెప్తుందండి టీసీఎస్ ఎగ్జామ్ ఉంది చదువుకోండి టీసిఎస్ ఎగ్జామ్ ఉంది చదువుకోండి యూట్యూబ్ లో అరథమేటిక్ అది రీజనింగ్ అంటే గణితం ఉంటంది కదండి టీసీస్ లో కూడా దాని గురించి మంచిగా ప్రిప అంటే చదువుకోండి మంచిగా ఆ యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి కదా చూడండి వాటిని అను కుంట చెప్తుంది నాకైతే మస్తు కోపం వస్తుందండి అసలు
ఎందుకండి ఆమె చెప్తే
లేదు అంటే నేను యూట్యూబ్ లో అర్థమేటిక్ వాటి గురించి వీడియో చూస్తున్నా అప్పుడు చూసినా అని చెప్పినా కదా అయితే చూసినపు ఇప్పుడు ఏం చేసింద చూసింది అనమాట తొంగి తొంగి చూస్తార అన్నా కదా చూసిందన్నమాట చూసింది అవి చూసి ఆ రోజు అప్పుడు చెప్పింది మళ్ళీ ఈ రోజు కూడా చెప్తుంది అన్నమాట
అర్ధం కాలే అండి నాకు
ఆ రోజు చూసింది అనమాట అంటే నేను అర్థమటిక్ ఇనడం చూసి తుంది అందులో యూట్యూబ్ లో కోట్ అది చూస్తున్నా కదా అట్లా చూ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తుంది ఇట్లా యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి కదా చూడు అనుకుంటా
అవునవును
ఆ ఈ రోజు అంటే వాళ్ళకి తెలవదండి చిన్న పిల్లలు ఎవ్వరు కాదు కదండి ఇప్పుడు
అవునండి
వాళ్ళకి మాత్రం తెలుసు కదా అంటే ఇట్లా చదువుకో అది ఇది అని మరి పదే పదే ఇట్లా చదువుకో ఇంకో యూట్యూబ్ లో ఉంటాయి కదా వీడియోస్ అవి చూడు చూడు చూడు అని చెప్తుంది ఓకే అండ్ వాళ్ళకి అందరికిీ ఇంకో టీసీఎస్ అప్లై టీసీఎస్ మంచిగా రాయి టీసీఎస్ రాయి మంచిగా ప్రిపేర్ పేరుగా అంటే మంచి చదువుకో చదువుకో అని అట్లా చెప్తుంది అన్నమాట
అవునా అండి మంచి పద్ధతి లే గాని మరి అంత చే చేస్ట్లా చెప్పు చెప్పాల్సిన అవసరం లేదండి
ఎమ్ ప్రిపేర్ అవుతు అంటే చదువుకుంటున్నా కదా అందుకే నే నన్ను చూసి చెప్తుంది వాళ్ళ అందరికిీ ఇగ
నా
ఉ ఇది అందుకే నాకు కొంచెం రూమ్ లో అప్పుడప్పుడు కోపం వస్తుందండి ఇక ఘోరంగా కంట్రోల్ ఇ నన్ను నేనే అజె చేసుకుంటూనేగా
అవునానండి
ఏం చేస్తున్నారు ఇంకా మరి మీరు
కాలిన అండి మాకు బోర్ కొడుతుంది క్యాసెట్స్ అన్నా వేసుకొని చూడాలి చాలా బాగు అవునండి మీ మమ్మీ వాళ్ళ పెళ్ళి రోజు క్యాసెట్స్ ఉన్నాయా అండి
ఆ క్యాసి ఇట్స్ ఉన్నా అండి ఒక రోజు మేము థియేటర్లో కూడా వేసామండి అయి మీరా రోజ్
అవునా అండి అంటే మీ మినీ థియేటరా మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వరక అండి
ఆ అవునండి అంటే ఇగ మా ఊళ్లో ఒక ఉంటది అన్నమాట థియాక్టర్ ఒకటికి అయితే అక్కడ ఏపిచ్చామండి అడే అందరం చూసాం ఇక ని నిరితర స్తారంటే మేము మళ్ళీ ఏపిస్తామ అండి అందరు చూడండి అంటే అందరికి చాలా ఇష్టం అన్నమాట అందరు చూస్తానంటూ మళ్ళీ మీరు కూడా వస్తారా ఈసారి
ఆ వస్తామండి నాకు చాలా ఇష్టం అలా చూడడం
అంటే ఎనకట్ అంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళ వేరే విధంగా చేసారు కదాండి ఆ రోజు పెళ్ళిళ్లు అంటే బాగుంటది కదా అది అనేసి
ఔను ఔనవ్ను బావుంటుంది అప్పట్లో పాటల్ కూడా. బా పెట్టేవారు చాలా బావుంటుంది అలా కద అండి.
ఔనండి అప్పట్లొ పాట ఎవర్ పాడారంటే బ మ. మ ఫ్రెండ్ వల్ల. ఆ అవ్ ఔనండి నా కాల్ బెనికిందండి.
ఎందికండి ఏమైంది.
మెట్ల మించి దిగుతుంటే చ్ అంటె చీకటుందండిక్కడ ఒక మెట్టు చూసుకోకుండ డైరెక్ట్ రొండో మెట్టుకేసానండి అడుగు.
ఏం కాదులేండి అంతా మన మంచికే అనుకోవాలండి.
ఏందండి ఖాల్ బెనకడం గూడనా అండి.
ఆ ఇంకేం కాలిరగలేదనుకోవచ్చు కదండి కాల్ బెనికింది జస్ట్ అలా అన్కోని సర్దుకు. పోడమే లైఫంటె.
కాలిరిగితె ఏం లేదండి మా బాపంటడ్ గద నువ్ నా నైట్ అక్కడేం జేస్తున్నావనమ్మ. ఎందుకెల్లావమ్మ అక్కడి పైకి అనంటాడండి
మి నాన్నగారా అండి.
ఔనండి ఇంగేం లేదండి ఇగ ఇ ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు జేస్తేనా బాగోదండి. అందుకె చూసుకుంటూ నడు నడ్వాలంట్రండి అందుకే నేన్ చూసుకుంటే నడుస్తాను ఎప్పుడు కతల్ కి నే నై. గ పెట్టుకొని నడిచినట్టే నడుస్తను గిట్లాంటివే జరుగుతాయని.
ఔనా ఇప్పుడు ఎందుకండి మరి కళ్ళెక్కడ పె అ.
మీతోటి మాట్లాడుతున్న కదా అనేసి ఆ ఉత్సాహంలో ఇలా ఎలానో నడి.
ఔనా అండి. మీకు నచ్చిన స్నేహితురాలెవరండి.
అంటే పే ఒక అమ్మాయున్నదండి అంటె మా బీటెక్ లోక్ ఒక అమ్మాయ్ పర్చమైందండి అంటె. కొంచెం నిబ్బి సస్టల్ షాలుంటాయండామెకి అందుకె చాలిష్టమైందండి నాకు. మీకండి మీక్ చెప్తారా మీకెవరిష్టము మీకు అంటె మీకెవర్ లేరా.
నాకెవ్వర్ లేరండి.
ఔనండి ఎందుకండి మీకె ఎందుకెవ్వర్ లేరు.
ఏమో అండి నాకట్ల నమ్మలేనండి నేనెవ్వర్ని.
ఔన మీర్ నమ్మరా అండి మన్షుల్ని.
ఆ ఎక్కువ్గా నమ్మనండి.
ఎందుకండి మన్సులేం పాపం జేశారండి.
ఇ మిమ్మల్ని నమ్ముతానండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నార్గా మి మీకంచి స్టార్ట్ జేస్తానండి నమ్మడం.
ఓహొ మున్ నమ్ముతారైతె.
నమ్ముతానండి మిమ్మల్ని.
నమ్మ నమ్మండి మంచోళ్ళేండి మన్సులు మన్సులందర్ మంచళ్ళనట్లేను కని కొంతమంది మంచోళ్ళండి నాఅసంటోళ్ళు.
ఔన అందుకే మిమ్మల్ని నమ్ము. త అన్ చెప్తాను ఎలా ఉంది నా ఐడియా కింగ్.
బాందండి. కాని మీర్ మంచోల్లు కాదన్కుంటా అండి నేము. ఓ
ఎందుకు అట్లా అంటున్నారండి అలా అనకండి మనోభావాలు దెబ తింటాయి
అంటే మీరు ఎవ్వరు నమ్మరు కదండి అంత ఈజీ అం అంత తొందరా
అసలకే మంచిదాన్ని కాదు కొంచెం చెడ్డ దాన్ని కొంచెం ఆ మంచిదాన్ని మంచి అనేదే తెలీదు నాలో
అవునా మీతో మేం కొం జాగ్రత్తగా ఉండాలనుకుంటాం
అవునండి
సరే అండి పడుకోండి క్యాసీ చూడండి మా ఇంటికి వచ్చినప్పుడు మేము థియేటర్ లో మేము పెడతాం అది కూడా చూడండి.
ఓకే అండి మరి ఉండండి బాయ్
హ్మ్ బాయండి
హ్మ్ బాయండి